హలో
హలో
హాయ్ సిరీషా ఎలా ఉన్నావు
హాయ్ సిరి బాగున్నాను నువ్వెలా ఉన్నావు
నేను బాగున్నాను ఈ మధ్యమైనా మంచి సినిమా చూస్తే చెప్పు నాకు బోర్ కొడుతుంది ఏమైనా మూవీస్ చూస్తా ఇంట్లో ఉండి
అవునా ఈ మధ్య నేను చూసిన సినిమా అంటే హు ఏమున్నాయి అనగనగా చూసాను
అనగనగా చూసావా ఆ అది నేను కూడా విన్నా చాలా బాగుందంట
అవును అందులో ఫాదర్ అండ్ సన్ బాండింగ్ చాలా బాగుంది
ఆ అవునుంటా విన్న ఏడిపు వస్తుందంట మూవీ సాంగ్స్ బాగున్నాయంట హస్బెండ్ అండ్ వైఫ్ బాండింగ్ బాగుందంట స్కూల్ ఎడ్యుకేషన్ హైప్ చేసి చూపించారంట అవును
అవును ఎడ్యుకేషన్ గురించి చాలా బాగా చూపెట్టారు అంటే ఫస్ట్ క్లాస్ నుంచి అంటే అంటే బేసిక్ ప్రైమరీ స్కూల్స్ లలో వాళ్ళు వాళ్ళ ఫౌండేషన్ బాగుంటే తర్వాత వాళ్ళు ఈజీగా నేర్చుకోవడానికి అయితది కదా అలా వాళ్ళు స్టోరీస్ లాగా లెసన్స్ చెప్తే వాళ్ళకి ఇంకా చాలా బాగా అర్థంమవుతుది తర్వాత కూడా వాళ్ళు ఆ అంటే హయ్యర్ స్టడీస్ కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు అట్లనే మంచిగా గుర్తుంచుకొని అలానే చదువుకొని ఈజీగా నేర్చు చసుకుంటారు అని అలా పెట్టారు మూవి బాగుంది ఫాదర్ అండ్ సన్ సన్ బాండింగ్ అయితే ఇంకా చాలా బాగుంది
అయితే చూస్తా చూ ఏమైనా రాజమౌళి ఈ మధ్య ఏమైనా సినిమాలు చూ అంటే రిలీజ్ చేశాడా లేకపోతే
రాజమౌళి దంటే నేను చూసి త్రిబుల్ ఆర్ మూవి నే ఇందులో యాక్షన్ సీన్స్ సో అవన్నీ చాలా బాగుంటాయి సాంగ్స్ కాన్ని నాటు నాటు పాట ఆ చూసాను చాలా చాలా ఫేమస్ అయింది కదా ఆ సాంగ్
అవును ఎక్కడ చూసినా అవే పర్ఫామెన్స్ అవే స్టిల్స్ అదే డాన్స్ సేమ్ డ్రెస్
ఆ ఏషో చు చూసినా అవే
అదే సాంగ్ కానీ ఎన్నిసార్లు చూసిన జుడలనిపిస్తుందే బాబు
అవును ఏ సోషల్ మీడియ ఓపెన్ చేసినా అవే వస్తున్నాయి అన్న నా నాటకుంట
కానీ బాగుంది నా కూడ నచ్చింది
అవును చిన్న చిన్న పిల్లలు కూడా చేస్తున్నారు ఆ సాంగ్ పైన డ్యాన్సులు అలాగే డ్రెస్సింగ్ చేస్తున్నారు చాలా క్యూట్ క్యూట్ గా ఉంటున్నారు అందరు
అవునవును నీకు ఏ హీరో అంటే ఇష్టమే బాబు
నాకు నాకు అల్లు అర్జున్ అంటె చాలా ఇష్టం
ఇప్పు వాళ్ళ పాప వాళ్ళ బాబు పెద్దగయిపోయారు హల్లు అర్జున్ ఇన్స్టాగ్రామ్ పేజ చూసావ ఇ వాళ్ళ వైఫ్ ఉత అప్ప ఎవ్వరిని ఫాలో అవ్వడు
అవును అలా ఉండాలి అంత పెద్ద హీరో అయి ఉండి కూడా ఎవ్వరిని ఫాలో అవ అవడు నేనూ అల్లర్జర్ అంటే ఎంత ఇస్తేవంటే నేను టూ టైమ్స్ మా నేను స్టార్టింగ్ అల్లు న్ మూవీకే వెళ్ళిన థియేటర్ కి మళ్ళ నెక్స్ట్ టైమ్ కూడ అల్ల అర్జున్ మూవీకే వెళ్ళిన
అవునా ఏదైన పాట పాడే బాబు ఆ
పుష్ప మూవీ చూసావ
ఆ చూస పుష్ప ద రైస్ కదా రష్మికాది యో బాగుంది
అందులో డైలాగ్స్ కూడా చాలా పాప్ పుల్ల రవినాయక్
పని ఆయ్ నా ఇంతకుముందు చేసిన సినిమాలు ఇది టోటలీ డిఫరెంట్ ఆ ఇంతకుముందు డిగ్నిఫైడ్గా అది ఇది ఇది మొత్తం ఊడుడు ఊరు భాషా ఆ ఏంది ఏమ్మి ఏడికేళ్తున్నావు ఆహ బాన్ ది
అంటే విలేజ్ థీమ్ లాగా ఉంది విలేజ్ లో అంటే అలానే మాట్లాడతారు కదా ఎ ఎక్కువ సో మొత్తం విలేజ్ థీమ్ లో తీసారు
మన ఆంధ్ర స్లాంగ్ అది ఇది అన్నీ మిక్స్ చేసి చ్ బాగుంది
ఆ అవును అందులో తగ్గిద్దిలే అనే డైలాగ్ చాలా ఫేమస్ అయింది కదా
అమ్మో తగ్గదేలే లేకి ఎన్ని రీల్స్
ఆ ఎవ్వరిని చూసినా ఏం చేసినా తగ్గేదేలే అం తున్నరు
ఆ అంతే కదా మరి అవునవును
చాలా ఫేమస్ అయింది ఆ డైలాగ్ అయితే అసలు చ సోషల్ మీడియాస్ లో కూడా చాలా యూస్ చేస్తున్నారు ఆ డైలాగ్ ని
మ్మ్ మ్మ్ వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళ వాళ్ళ చిల్డ్రన్స్ ని బాగా చూసుకుంటాడు ఇంకా అసలు కాకపోతే ఇన్స్టాగ్రామ్ లో ఒక్కరిని ఫాలో అవ్వడమే నాకు విచిత్రంగా ఉంది వాళ్ళ హస్ వాళ్ళ వైఫ్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడో అ ఇక్కడే అర్థమయిపోతుంది
ఆ వాళ్ళ వైఫ్ అంటే చాలా ఇష్టం అనుకుంటా అందుకే అతన్ని తప్ప ఇంకెవ్వరిని ఫాలో అవ్వడం లేదు
మ్మ్ వాళ్ళిద్దరిది లవ్ మ్యారేజ్ అనుకుంటా ఆ అప్పుడేదో ఇంటర్వ్యూలో విన్నా నేను వాళ్లది ఇద్దరిది లవ్ మ్యారేజే అని
అందుకే అంత ప్రేమ మరీ
ఈ సినిమాలు ఇష్టమా
ఆ చాలా ఇష్టం ఎందుకంటే కామెడీ మనం ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతున్నా కానీ కామెడీ సినిమాలు చూస్తే నవ్వుకుంటాము కొంచెం స్ట్రెస్ రిలీఫ్ అయితది కదా మనకు ఎంజాయ్ చేస్తాము నవ్వుకుంటాము చాలా బావుంటది కామెడీ సినిమాలు చూస్తే
ఈ మధ్యేమైనా థియేటర్కి వెళ్ళి మూవీస్ చూస్తున్నావా
ఈ మధ్యన వెళ్లట్లేదు థియేటర్స్ కి వెళ్ళడం ఎ ఎక్కువగా ఎవ్వరుూ చూడట్లేదు కదా కొన్ని రోజులు అయితే ఆ మొబైల్స్ లోనే వస్తద్ ఈ నెట్ఫ్లిక్స్ ఉంది అమెజాన్ ప్రైమ్ వేడి అసంది ఎక్కువగా ఇందులోనే చూస్ తరు థియేటర్స్ కి వెళ్ళడానికి ఎక్కువ ఎవరుూ ఆసక్తి చూపించట్లేదు
అవును కానీ థియేటర్లో వచ్చే ఫీలింగ్ వేరబ్బా
ఆ థియేటర్ లో అప్పట్లో థియేటర్ కి వెళ్ళడం అంటే అదైతే వేరే ఫీలింగ్ థియేటర్ కి వెళ్తున్నాము అంటే చిన్న పిల్లల్లాగా అల్లరి చేయడం ఎగజైట్మెంట్ అది వేరు ఉండేది అసలు పాప ఆ
సౌండ్ ఇప్పుడు అందరూ ప్రతి రీ రిలీజ్ ఈవెంట్ లో అన్ని రిక్రియేట్ చేస్తున్నారు సీన్స్
అవును ఆరెంజ్ మూవీ కూడా రీ రిలీజ్ అయింది కదా అందులో సాంగ్స్ అయితే చాలా బాగుంటారు నాకు అందులో ఉండే ప్రతి ఒక్క సాంగ్ కూడా చాలా ఇష్టం
సరే ఒక పాట వినిపివా అందులో నుంచి
ఓ ఓహో పాట పాడాల సడన్ గా అడిగితే అల ఎలా గుర్తొస్తాయి
ఆరేంజ్ లో నిదియ బేబీ నేనును అంటూ ఆ పాటవాడు ఎ అంటూ వేరే ఉన్నా నాక ఈవేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉండే వింత గా నీకోసం నేను
వెతికే తగా నేను నువ్వు అంటూ వస్త లేదు
నువే లే
అంటే ఏమవుతానో నీ స్నేహాన్ని కావాలంటున్నానుగా కాదంటే నా మీదొట్టుగా ఏదైనా చెత్తా
మే ట్టుగా
నువ్వే లేకుంటే ఏం అవుతానో నీ స్నేహాన్ని కావాలని తున్నానుగా కాదంటే నా హేనా మీదొట్టుగా
ఏదైనా చేస్తాన నమ్మెట్టుగా
ఇంకా చాలా చాలా బాగుంటాయి సాంగ్స్ అన్ని
అవును.
చిలిపిగా చూస్తా వెలా పెన వేస్తా వెలా నిన్నే ఆపేదెలా
చిలిపిగ
చూస్తా వలా ఒకసారి చూసినే వలచ చూసానా నిను వీడి పోదు ఏ మగువైనా
ప్రేమిస్తానే ఎంతో గ్రాఢంగా గా... నా ప్రేమ మత్తులో మునిగాక పైకి తేలవే సులభంగా ప్రాణాలైనా ఇస్తా ఏకంగా..
కానీ ఈ సాంగ్స్లో ఎంత బాగుంటది లి లిరిక్ ఒక్కొక్క లిరిక్ అర్థం చేసుకుంటే చాలా మీనింగ్ ఉంటది.
ఏమో నే నేన్ ఎప్పుడైతే లిరిక్ క్స్ లిరిక్స్ అర్థం చేస్ స్కూలే కానీ ఏదో అలా వింటుంటా పాడుతుంట
లేదు లేదు నేను ఏ పాట విన్నా కానీ ఆ లిరిక్ని అర్థం చేసుకుంటా
కానీ గ్రేటే బాబు అంతా వినసొంపమైన సాంగ్స్ అలా ఎలా రాస్తారో ఎలా పాడుతారో ఏంటో ఆ ట్యాలెంట్ ఒక్కొక్కరిది ఒక్కొక్క టాలెంట్
అదీ రాయడం చాలా గ్రేట్ అసలు అ అలా అసలు ఆ థింకింగ్ ఎలా వస్తది. అంత బాగా ఎలా రాస్తారు అసలు అసలు రాయడం గ్రేటు ఆ రాసిన దానికి వీళ్ళు కంపోజ్ చేసి ఒక టోన్లో సెట్ అయ్యేలాగా పాడడం ఇంకా హైలట్
అవున్ నవును.
కదా మూవీకీ మంచిగా హైలైట్ చేస్తాయి. సాంగ్స్ బాగుంటే ఎక్కువ సాంగ్ గ్స్ బాగుంటే ఇంకా ఫైట్ సీన్స్, లవ్ సీన్స్ ఇవన్నీ ఎక్కువ లవ్ సీన్స్ లో ఉన్నయి కదా సాంగ్స్ ఉంటాయి వాటి వల్లనే కదా మూవీ హైలైట్ అయితది. సాంగ్స్ వల్లనే హైలైట్ అయితది. కొన్ని లవ్ సాంగ్స్ ఉంటయి. ఫెయిల్యూర్ సాంగ్స్ ఉంటయి. కొన్ని ఫ్రెండ్షిప్ సాంగ్స్ ఉంటయి. మదర్ అండ్ డాటర్వి, ఫాదర్వి ఇలా చాలా సిస్టర్స్ ఇలా ప్ర ప్రతీ ఒక్కటి రాయడము గ్రేట్ వాళ్ళు
పాడేడు ఆ రాసీని వాడ్ వాటిని అదే లెవెల్లో పాడడం కూడ గ్రేటే
అవా మళ్ళా ఆ టోన్ కూడ సెట్ అవ్వాలి కదా
టోన్ సెట్ అవ్వాలి. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సెట్ అవ్వాలి అంతా ఎవ్రీథింగ్
ఒక మూవీ తీయాలంటే చాలా మంది అవసరం అసలు ఒక్కరే ఉంటే సరిపోదు డ్యాన్స్ నేర్పించే వాళ్ళు కావాలి డ్యాన్సెస్
కోరియోగ్రాఫర్స్ అదే కోరియోగ్రాఫర్స్
అవు వాళ్ళే
డై డిజైనర్స్ కాస్ట్యూమ్ డిజైనర్సు మేకప్ ఆర్టిస్ట్లు
చేయాల ఒక ఫైట్ చేన్ అప్పుడు డ్రెస్సింగ్ ఎలా ఉండాలి ఆ సాంగ్స్ అప్పుడు డ్రెస్సింగ్ ఎలా ఉండ ఉండాలి ఇలా ప్రతి ప్రతి ఒక్కటి చూసు కోవాలి. సరే శిరిష మరి నాకు కొంచెం వర్క్ ఉంది తర్వాత మాట్లాడదాము మనము.
ఓకే మమత బాయ్ ఏమైనా మూవీ చూస్త. నువ్వు చెప్పినట్టే అనగనగా మూవీ చూస్ సర్లే మమత ఓకేనా
ఓకే శిరిష.
బాయ్ మమ్ త
బాయ్ శిరిష